హలో హలో
చెప్పక్క
తిన్నారండి
హలో
హలో తిన్నారండి
ఆ తిన్నామండి
ఏం తిన్నదు
పెరుగు అన్నం
హ
రసమ న్నం తిన్నామండి మీరు పం తిన్నారండి
పోప్పన్నం అహ్
ఏం చేస్తున్నరు
ఏం చేయలేదండి మీరు
చదువుకోవాలె ఇంకొంచసేపు తర్వాత అండి
అవును మీకిష్టమైన పండుగలు ఏవండి
ఆ సంక్రాంత్రి వినాయక చవి తండి మీ కిష్ట మైండవి
నాకు అన్ని పండుగలు ఇష్టమే అండి
అవునా ఓకె అండి
మీకు ఇష్టమైన కొన్ని ఊర్లు అండి
హైద్రాబాద్ అండి
అవున ఎందు కండది హైద్రాబాద్ ఎందుకండి అంటే అది టూరిస్ట్ ప్లేస్ అనా
ఆ లేదండి నాకు అది ఇష్టం మీకేది ఇష్టం అండి
నా క్ తిరుపతి అండి
ఎందుకు అండి తిరుపతి
ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు కాబట్టి
అవును ఓకె అండి
ఇప్పుడెక్కడికి వెళ్ళలేదని
ఆ లేదండి ఇంట్లోనే ఉన్నామ్ రేపయితే కాలేజ్కి వెళ్ళాల
అవున
ఉహు
ఈ మధ్య కాలంలో మీరెక్కడికైనా ఒక టూర్ కుి వెళ్ళారు
ఆహా వెళ్ళలేదండి ఈ మధ్య కాలంలో
అవును మీకు ఇష్టమైన వంటలు అండి
నాకు ఇష్టమైన చికెన్ ధంబిర్యానీ అంటే ఇష్టమండి
అంతేన వెజ్లో ఏం లేవ అండి
ఆ వెజ్ లో ఏం లేవండి మీకేం
నాకందం పప్పె
అవున
మీరు ఎప్పుడైనా ఎవన్న వంటల్ చేసినార
ఆ చేస్తామండి
ఏం చేస్తున్నారు
పాల్కో చేసాండి కేక్ చేసినా బిస్కెట్స్ చేసినా
ఉమ్ ఏదన్నా ఒక వంట కం ఎలా చేయాలో చెప్పండి
చికెన్ ధమ్ బిర్యానీ చెప్తాండి
పండి
ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని
ఆ
అందులో ఆయిల్ వేసి
హ
ఆ తవాత్త చికెన్ వేసి
ఆ
ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఆ కరివేపాకు వేసి ఆ తర్వాత బిర్యానీ మసాలా చికెన్ మసాలా గరం మసాలా
హ
కారంం ఉప్పు ధాన్యాలు పొడి ఆ ఫ్రైడ్ ఆనియన్స్
ఆ
పెరుగు
ఆ
అన్ని వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టండి
అఓ
అ అంతనాా
ఇంకా
ఆ ఆ తర్వాత ఇంకొక బౌ లో ఆయిల్ వేసి ఇవి
ఆ
ఆయిల్ వేసి ఆ తర్వాత బిర్యానీకి సంబంధించినేవి అవి ఏంటేంటో బిర్యానీ ఆకు అలాంటివన్నీ వేసి స్పైసెస్ అని
హ
తర్వాత వాటర్ వేసి
ఉ
ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ వేసి
ఆ
అది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసినా చికెన్ లోకి ఆ రైస్ ని వేసేసి ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో దమ్ పెట్టేస్తే బిర్యానీ రెడీ అయితుందండి
అవునా
మ్
ఓ అయితే మీకు బిర్యానీ చేయడం వచ్చు
వచ్చు అండి
ఇంకా ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏమి చూలేదండి
ఆహా సినిమా లు అంతగా చూడమండి
అవును మీరు ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసులకి అట్లా వెళ్ళిండ్రా అండి
ఆహా మేము తిరుపతి అక్కడికి తప్ప ఎక్కడికి వెళ్ళమండి
అవునా మీరు వినాయక చవితి ఎట్ల సెలబ్రేట్ చేసుకుంటారండి
ఆ ఏందం ఏందండి
వినాయక్ చవితి ఎట్లా జరుపుకుంటారు
ఎట్లలేదండి వినాయకుని వె ట్టి స్వీట్స్ చేస్సాం
ఆ
ఆ స్వీట్స్ పెట్టి త్రీ డేస్ బాగా ఎం జాయ్ చేసి ఆ తర్వాత లాస్ట్ డే నిమ ర్జనం చేసేసి వస్తామండి
ఆ
హ మీరు ఏం చదువుతున్నారండి ఇప్పుడు
నేనేం చదవట్లేదండి
అసల్ చదవలేదా అండి
లేదండి
మ్ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారండి మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారండి
హలో హలో ఆ
ఏవండీ బిజీనా
ఏం లేదండి
ఇంకా మీకు ఇంకా ఏం చేస్ స్తున్నారండి ఇప్పుడు
ఏం లేదండి ఇంకొంసేపు తర్వాత చదువుకోవాల టుమారో ఎగ్జామ్ అండి
అవునా ఖాళీ సమయాల్లో ఏం చేసి ఉంటారండి
ఖాళీ సమయంలో సాంగ్స్ వింటానండి
అవునా అండి
హ్మ్ మీరేం చేస్తారండి
నేన్ టీవీ చూస్తుంటానండి
అవునా అండ్
ఊమ్
స్ టెన్ మీట్సా అండి
అమ్మాల్
ఇంకా మీకు బాగా నట్ చిన్నవ ఇంకా ఏంటండి
చెపులండి మీరు ఎవరు జనాలు వచ్చినట్ టున్నారండి
అవునండి
ని బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉన్నారా
ఆ ఉన్నారండి ఉన్నారండి అ బా జరిద
హ్మ్ ఇంకేమండి
ఇంకే మండ్
మీకు నచ్చిన రెషిపీ షేర్ చేయండి
మాకు నచ్చిన రెషిపీ పప్పే నండి
అదొద్ లెండి అది తెలిసింది
అవును ఇంకా మీకేమన్నా ఇట్లా ఆటల మీద ఏమన్నా ఇంట్రెస్ట్ టుందా అండీ ఏవన్నా ఆటలు మీకు నచ్చిన గేమ్స్ ఏమన్న ఉన్నాయా
ఆహా లేవండి మీకు అండి
నాక్ షెటిల్ అంటే ఇష్టమండి
అం గోద్ నాన్
మీకు అట్లే ఏ ఆటలు ఇష్టం లేద
ఆహా ఏం లేవని ఆ సర్ ఓన్లీ సాంగ్స్
ఆ మీరేమన్నా ముగ్గులు ఇలాంటివి వేసింటదండి
ఆ ఎప్పుడో ఒకసారి ఎస్తుంటామండి వన్ ఇయర్ కోకసారి అలా
అవునా ఇంకా మీకు ఏమైనా కళలు నాగండి
ఏం కళలు లేవండి అట్ల ఓన్లీ జాబ్ కదా తప్పి ఇంకేం లేవండి
అవున
మీకున్నాయ అండి
కన్న నాక్కూడా లేవండి
ఆ
ఇంకా లేపాక్షి లాంటి ప్రదేశాలు చూడలేదండి
ఆహ చూలేదండి వెళ్ళాలనుకున్నాం లాస్ట్ ఇయర్ కుదరలేదు ఇప్పుడు వెళ్ళాలండి ఈసారయినా
అవునండి అది కూడా ఒక టూరిస్ట్ ప్రదేశం
ఆ ఓనండి చూలేదండి బాగుందంట చూడలా
అవునండి అక్కడ ఇది గాల్లో తేలే స్తం స్తంభం ఉందంటండి
అవునా ఈ గాల్లో తేలుతుందా
అంట కొంచెం నేలకి కొంచెం పైకి ఉంటుందండి
హవునా అంటి ఆలూరుకోనలో కూడా వాటర్ ఉంటాయి చూడండి వాటర్ వర్షాలు బాగుంటాయి ఒకసారి విజిట్ చేయండి ఆ ఆలురు కొనాల ఎక్కడమ్మా అదే ఎక్కడో పెనుకొండ దగ్గర అక్కరం అండి ఉంటుంది
అవునా ఈ సారీ వెళ్తే చూస్తాం మండి
ఆ అక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయండి
అక్కడ ఏమిటి అండి ప్రత్యేకత
ఆ టెన్ సెకండ్స్ టెన్ పిప్ సండి
సరే అండి మీ సమయాన్ని మాకు కేటాయిచ్చినందుకు ధన్యవాదాలు
ఇరువై ఇంకా విదురాసెత్తంన్ కూడా బాగుంటుందండి
అవునండి ఈ సార్ వెళ్ళి చూస్త తనై
ఆ కర్ణ టక సైడు ఉంటుంది బాగుంటుందండి
సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు
ఆ థ్యాంక్ యూ అండి
ధన్యవాదాలు